అది కాల్ డిస్ క్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా
హలో ఆ చెప్పండి
అదే అండి ఇందాక డిస్కనెక్ట్ అయి్న్ కదండి చెప్పాలండి నా కాలేజ్ లో పావురాలు అదీ కదండి ఎందుకట్ల ఎందుకు ఎందోలేండి మా కాలేజీలో పావురాలు ఎక్కువ ఉన్నాయండి, ఏం చేయాలండి సచ్చిపోవాలంటే
నాకు కూడా అర్ధం కావట్లేదండి, మా కాలేజీ లో కూడా చాలా పావురాలు ఎక్కువ అవుతున్నాయి
నిజం అండి దీనివల్ల, మొన్న ఒక సెలబ్రిటీ కూడా చనిపోయాడండి నిజంగాండి అసలు ఆ మరీ గలీజ్ ఉన్నాయండి
క ఒక మరీ ఒక షిట్టు వల్ల ఒక మనుషు చనిపోతార్ అన్ నా
నిజంగా అసలు లిటరలీ దాని బ్రీతింగ్ వల్ల కూడా చనిపోయారు కదా
అవునండి, అది తినేది రైస్ రైస్ గేన్స్ అదే కదా అండి, అలా ఇలా వేనిపోతారాని నాకు ఇప్పటికీ
అదే అండి మనం కూడా జస్ట్ మాట్లాడేది నోడుతూనే కదానండి, కానీ మనుషుల మనుషుల మనసు విరిగిపోతుంది కదండి, అది కూడా సేమ్ అంతే అండి రైస్ తిన్నా కూడా
దానిలో లో దాని లోపల నుంచి వచ్చే విషయం వేరంటారా అండి
అంతే కదండీ
హలో
ఆ చెప్పండి ఆ చెప్పండి చెప్పండి చెప్పండి ఏం చేస్తున్నారండి మీరు, తిన్నారా మీ మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు డాడీ వాళ్ళు ఎలా ఉన్నారు
మా మమ్మీ వాళ్ళు డైరీ వాళ్ళు అందరుూ బాగున్నారండి తిన్నాను నేను మీర్
అవునా ఆ తిన్నామండి
ఆహా
ఇంకేంటండి
చెప్పాలా నే న్
సో మీ కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్ బాగుంటదండి, ఆ మొక్కలు పెంచుకోవడం కూడా ఇష్టం, మొక్కలు ఇరగొట్టడం కూడా ఇష్టం, అన్ని ఇష్టం అండి మాక్ కు
అవునా అండి మా కాలేజీ లో ఆ కంపేర్ టు హైదరాబాద్ మా కాలేజ్ లో ఓకే అండి చాలా బెస్ట్ అనిపిస్తది డొనే షన్స్ అలా ఏం
ఆహా అబ్బాయిలు బాగుంటారా అండి
కానీ కొంటదండి, అది ఒక మనం మంచిగా యూజ్ చేస్త మంచిది అనుకోండి, ఎలాంటి స్టూడెంట్స్ అంటే మంచిగా యూజ్ చేయ్యరు కదా అండి దాన్ని
అవునవునులేండి ఇంకా ఎ
చెప్పాలండి మీరు హా తిన్నానండి మీర్ ఎం కే మీది
కాకరకాయ అండి చేదు ఉందండి కాకరకాయ కై ఈరోజు
అవునా మీ మమ్మీ చక్కెల్ చక్కెర వేయలేదా అండి
ఎం లేదడ్డి
పోయిందా మి ఇంట్లో
ఆ అవునండి అవునండి నాకు ఒక డౌట్ పాలలో చక్కర వేస్తారా ఉప్పేస్తారా అండి
అవునా అండి మా ఫ్రెండ్ గుడే వల్ల మార్నింగ్ అదే డౌట్ వచ్చిందా అండి చక్కర వేస్తారు నాకు అసలు అలాంటి డౌట్స్ ఎలా వస్తాయండి ఇప్పటికి నాకు అర్థం కాలేదండి డాడీస్ లిటిల్ డాడీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎవరు నా దారు నాీ బంది అండి
నిజంగా అండి అంటే చాలా రోజులు ఏం కదా పాపం వాళ్ళ ఇంటికి దూరంగుండి సో మేబీ అందుకు అలా అయిండావచులెండి అంతే
అవునండి ఇంటికి పోవడం ఇలా ఇష్టం ఆ వచ్చండి కింద పడే ఉం కింద పడేయడం కూడా వచ్చు, పన్నెండు వేల అప్పు కూడా చేయడం వచ్చండి, ఆ పన్నెండు వేల పై అండి స్కూటీ కింద పడేసి చాలా తొందర క్లియర్ చేస్ కున్నాను మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మ ఉంటందండి తన కూడా ఆ దానాలు ఎక్కువ అయిపోయి తనకు కూడా ఇరవై వేలు అప్పు వచ్చిందండి
అయ్యో అయ్యో పాపం అండి వాడెవడో కాగాని పాపం వాడయితే లక్కిచాన్స్ కొట్టిండు
వాడ నేను చెప్పలేదు కదండి నీకు ఎలా అర్థమయిందండి
అంటే జస్ట్ అట్లా బై ఏమంటారు గ్ెస్సింగ్ అనమాట మా ఫ్రెండ్ కూడా అట్లా ఆమె ఉంద అనమాట ఆమె కూడా అంతనే అయింద అనమాట అయితే చెప్తున్నాం ఇంకా ఉందండి మాకు తెలిసినామా ఎంత తెలివి తక్కువమంటే ఇంట్లో చెప్తే పైస లేస్తారు కదండి ఓవర్ యాక్షన్ అండి ఆమెకయితే అసలు మళ్ళా దానిట్లో యాప్స్ లో తీసుకొని మళ్ళీ ఆమె ఫోన్ డిస్ప్లే చేయిించుకుందండి
అవునండి పాపం తనకి అలా చెప్పాలనిపిలేదండి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ ఏమ అంటారు అంట బంద
ఇప్పుడు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని అయిపో యింది కదండి జీవితం పాపం అయిదు నెలల నుంచి బిడ్ ఇద్ద కడుపులో సక్కగా బిర్యానీ కూడా ది లేదండి
ఆ తప్పు నుంచి ఆమె నేర్చుకుంది కావచ్చుండి ఇంకొకసారి ఆ తప్పు ఏరు కదా అండి ఎప్పటికైనా ఒక చిన్న పిల్ల పడుతునే కదా తనకి నడవడంని తెలుస్తుంది
అవునవునులేండి కరెక్ట్
ఎంత గాడ్స్ ప్లాన్ అండి మాట్లాడడం కూడా సొల్లు మాట్లాడడం కూడా ఇష్టం లేని వాళ్ళకి మనీ కోసం అసలు మాట్లాడుతున్నారండి
అదే కాదండడి ఏం చేయాలండి జీవితం అక్కడి దాకా వస్తే ఇంకా
అ
ఆ ఇంకేంటండి ఇంకెంతసే బాగుండి
తెల్సిన కూడా మళ్ళీ మళ్ళీ అదే మత పెడుతున్నామండి
అదే కదండి మీ కాలేజ్ పక్కన ప్లేస్ ఏమైనా ఉందా అండి
మా కాలేజ్ పక్కన ప్లేస్ ఉందండి
అవునా అండి మీ హార్ట్లో ఏమైనా మీ హాట్లో ఏమైనా ప్లేస్ ఉందా అండి
ఆ ఉందండి కావాల నాకు హార్ట్ల్ అందరి సరిపోయేంత అందరి అబ్బాయిలకి సరిపోయి అంత
వద్దులేండి ముందుగానేడు అబ్బాయికి పీజీ ఉంటు అనుకుంటా నాకు తెలుసు
అవును ద అదిసల అర్థం కాదు ఎందుకు అలా జరుగుతు అంతదని
మామూలే అండి అమ్మాయి మనసు అన్నాక అబ్బాయిలు వినడం కామన్ అండి బెల్లం కి ఈగల్ చుట్టుకోవడం కామన్ అమ్మాయి మనసులో అబ్బాయిలు ఉండడం కామన్ అండి
హ ఉండడం కామనే అండి ఈ నేనున్న ప్లేస్ లోనే ఒక అమ్మాయి తిరుగుతు ఒక జీవితాన్ని నాశనం చేసిందండి
అవునాండి
నాకు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆమెనే గుర్తోస్తుందండి
మీరు ఇంకేంటండి మాకు కొత్త టాస్ వచ్చినట్టుందండి ఆ ఏంటండి
ఎవరో తెలియని అబ్బాయి ఆ అబ్బాయి కోసం మనం ఏడవడం తనకి వాళ్ళకి మనం కనెక్ట్ కావడం చిన్న కొంచి వాలెవరో తెలికున్నా
డెస్టినీ అండి అయ్యో పావరం వస్తుందండి దగ్గరకి
మీకెలా తెలుసండి నా దగ్గరికి పావరం వస్తుందని
అంటే మీరు నా హార్ట్లో ఉన్నప్పుడు మీకు ఏమైతు నాకు ప్రతి తెలుసు కదండి
అవును నా అండి కింద మా కాలేజ్ లో ఒక అబ్బాయి ఉ ఉంటాడండి స్నేహిల్ అని స్నేహిల్ నవదీప్ టూ పాయింట్ ఓ అని కూడా అంటారండి ఆ అబ్బాయి కింద ఉన్నాడండి
అవునా అండి పర్ల్ లేదుండి మనకి లైఫ్ లో మంచి మంచి ఛాన్సులు వస్తాయి స్నేహిలు ఎందుకు మనకు నాజిప్ ఎందుకులేండి
అన్న చూడండి
నవదిప్ టూ పాయింట్ వన్ కదండి అందుకని చెప్పి నవదిప్ అన్నా అండి
అవునా అండి బాగుండి కవర్లు మీరే కొంటారా అండి మీరే తయారుచేస్తారా అండి
మేమా అండి ఆ మాది ఫ్యాక్టరీ ఉందండి మేమే
అవునండి అవునాండి దాంట్లో మీరు మీరే బడు అనుకునేవి ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా అమ్మడంకమ్మ
ఏంటండి
దాంట్లో మీరే ఎక్కువ వాడుతున్నార అనుకుంటా అమ్మడం కన్నా మీరు అంటున్నా
అవునండి హా ఇంకేంటండి మా రూమ్ లో ఒకామ ఉంటదండి ఆ అమ్మాయి అండి సిన్సియర్ అంటే సిన్సియర్ అండి అసలు ఒక అబ్బాయితో మాట్లాడదు ఒక అమ్మాయితో కూడా మాట్లాడదండి కనీసం అబ్బాయిలతో మాట్లాడదంటే ఒక అర్థం ఉంటాది ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడదండి ఏంటండి ఈ సమాజం చెప్పండి ఎక్కడిదా
ఎవరండి ఆ అమ్మాయి ఆ అమ్మయి పేరు జెప్
అమ్మయి పేరు ఎందుకులే గని ఇంకా ఇప్పుడైతే మనమైతే ఇట్లా నమ్మండి సో అమ్మాయి అది మాత్రం బావున్ టదండి అమ్మాయికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారండి ఒక అబ్బాయి ఒకసారి ఎప్పుడో ఏ దాంట్లోనో ఏదో మెసేజ్ లు ఇచ్చి ఏదో యాప్ లో మెసేజ్ ట్విట్టర్ లో అనుకుంటా అండి మెసేజ్ చేశాడన్నా
ఆ ఆ చెప్పండి
ఏదో ట్విట్టర్ లో మెసేజ్ చేశాడంతే అండి ఒక రోజు హాయ్ అని పెట్టాడు అంతే అండి కిందన వచ్చినప్పుడు ఆ అమ్మాయి పేరు పిలిచాడండి అంతే అండి ఇంక ఆ అమ్మాయి ఏడుస్ సుందికదా ట్విట్టర్ లోంచి పెట్టాడండి పాపం ఆ అమ్మాయి అసలు ఇంక ఏడుపుకి ఇంకా అసలు ఇంకా ఏమంటారు ఆకాశానికి హద్దులు లేనట్లు ఉన్నాయండి అసలు
ఆ అవునా అండి చిన్నప్పటి నుం చబ్బయిలు తోచూడలేదు చబ్
అదే అండి ఆ అదే అండి పాపా మంది ఏ చిన్నపటినుచ్చి అల్వట్ లేదు గావట్ట ఒకేండి ఆ అమ్మాయి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ పర్పుల్ ఇంకా వైట్ ఏసుకుందని నా గేసు అనిపిసుందండి
నా అండి
అవునండి సో అన్ని మీరు ఏ ఫేస్ ప్యాక్ వాడతారండి మీరు ఏ ఫేస్ తక్ వాడతారండి మీ ఫేస్ అంత గ్లోయింగ్ గ్లోయింగ్ అనిపిస్తుంది, నాకు ఎందుకు నా మనసు లో మీరు అనిపిస్తారు చాలా తెల్లగాన్నారండి మీరు
బాగుందండి ఈ మధ్యల నాకు చె తెల్ల తెల్ మ చలతేన్నా
తేత్ అవునండి సోప్స్ మాకు చెప్పాడండి కొంచం రికమెండ్ చేయండి. అంత అందంగా ఎట్లుంటారు. అన్నమేదిన్ తర రేకుండే గడ్డి ఏమన్నా పచ్చిగడ్డి దానా అవునాండి ఆస్ తోండి
ప్పండి
హోహో ఆ తెల్ల మచ్చలండిస్ సనుకూనండండి సన్నుకున్నడి బాగా సో ఫస్ట్లీ మీకేమన్నాయ్ ఎవరైనా బాయ్ ఫ్రెడుంటే గొడవప్పడం ఆపేస్తాండి వైట్ ప్యాచ్చులు కాదు కదా బ్లాక్ పచ్చుయలు పోతాయండి
ఆహా అవునాండి ఆ ఓకే మీరు చెప్పారు కదా ఆ అవునాండి ఓకే మీరు చెప్పారు కాదండి లవర్ ఉంటా లోయే బేరున్
అవునండి నిజాగండి ఆ అంతేండి సో అండి టైం వచ్చేసి పది నిమిషాలా పది సెకండ్ల అయిపోయిందండి ఒక నిమిషం